హలో మీ అసల్ ఇంపిసుంద
అ హలో సిస్టర్ వినిపిస్తుందా ఆ సిస్టర్ వినిపిస్తుంద
ఆ వినిపిస్తుంది
మీర్ బాగున్నర అ
ఆ వాయిస్ బ్రేక్ అవుతుంది సిస్టర్
హలో
ఆ ఆ ఇప్పుడు వినిపిస్తుంది
ఊ
ఏం జేస్తాలే ఖాళీగనే కూర్చున్నం మీరు
ఊహు ఊ సేమ్ ఇగో ఇంత సరదాకా క్లాస్ ఉండే క్లాస్ జరిగింది సొ క్లాస్ విని టీవీ చూసినా కాసేపు ఇప్పుడే తిన్న అల తిన్నరా మీరు
అ లేదు సిస్టర్ తినాలే నేన్ కూడా
అవున ఇంత లేట్ ఎందుకు వన్ అయితుంది కదా ఆల్రెడీ
ఆ అదే కాల్స్ ఏ ఇంకా నాయింకా త్రీయే ఉన్నాయ్ త్రీ ఆర్ ఫోర్ ఉంది పయి వారం నుంచి చేస్తున్న అండీ ఇగ డైలీ వన్ ఆర్ టూ కాల్స్ మాట్లాడుతున్న ఈ రోజు ఫినిష్ చేద్దామని అట్లనే పిచ్చిందిగా అంటే ఇగ మా బాబుకి ఆ బాబుకి మొన్న నాక్ హెల్త్ బాలేదు జలుబు దగ్గుంది
అయ్యో
ఇగ ఐనకి టైంకి మెడిసన్ ఇచ్చి ఆ సిరప్స్ నిచ్చారు సిరప్స్ అను నెగ్లెజర్ పెట్టమన్నారు
ఓకే బెటర్ కానీ కంటిన్యూగా వాడండి
అదే ఇంట్ల నేనే పెట్టుకుంటా ఉన్నా టైం కి టైం సిరప్ పోయడం నెగ్లెజర్ వెట్ పెట్టడం అది సరిపోయింది ఆ రోజు
ఊహు
ఇగ జలుబు మీద మనకే చాత కాదు ఇక వాళ్ళకి ఎట్లుం అసలే మా బాబు ఇగ ఇకా పక్కనే ఇక ఆడుకుండేది కాదు ఇగ సిరప్స్ తాగి న్యూబ్లైజర్ పెట్టగానే పడుకునేది
అయ్యో ఇప్పుడు పడుకున్నాడా మరి
ఇంతసేపు ఆడుకున్నాడు ఇప్పుడే పండుకుని ఏ అక్క వాళ్ళ ఫ్రెండ్ కూడా ఇందులో చేేస్తద హలో ఇంక ఆమెతో మాట్లాడా కాల్
హ్మ్ హ్మ అవునా అదే మార్నింగ్ కూడా చేసారు
ఆ మీ కాల్స్ అన్ని చేయి సిస్టర్
నాది ఇంకొకటి ఉంది ఇదిొ ఒకటి అయిపోతే ఇంకొకటి ఉంటాది
ఆహా
నాది కూడా మనీ తుంది అసలు వన్ వీక్ అవుతుంది కానీ అసలు వీలు అవ్వట్లేదు అవునా ఎంత ఎంత అన్ని ఒకటేసారి పడుతున్నాయా సగం సగం పడుతున్నాయా
అంటే ఆ అట్లానే ఫస్ట్ లో పడింది కదా ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్
ఆ అవును ఒక్కొక్కసారి ఒక్కో అమౌంట్ పడుతంది అనుకుంటా
ఆ కొంతమందికి అయితే త్రీ థౌసండ్ పడ్డది కొంతమందికి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడింది అట్లా మీ కల్స్ లో ఎందులోఅయినా జీరో అని పడుతుందా సిస్టర్
జీరో అని ఇంత ముందు ఒక టూ త్రీ కాల్స్ ఆ టూ త్రీ కాల్స్ వేస్ట్ అయినాయి అప్పుడు స్టార్టింగ్ లో కానీ ఇప్పుడు వేస్ట్ ఏం కాలేదు
అదే ఆ కాల్స్ కి మణి ఎవ్వరంట
హ్మ్ హ్మ
చల్లగా ఉంది
అసలు అలా కట్ అయినా కాని రీఫ్రెష్ చేస్తే మాట్లాడనీకు వస్తుంది అసలు ఆ కాల్ కౌట్ వస్తాలేదు
అవును నా అదే నాది ఇందకల అక్క తోటి టూ కాల్స్ అట్లానే వేస్ట్ మాట్లాడా ఆ టెన్ మినిట్స్ దాటి ఎలెవెన్ మినిట్స్ మాట్లాడిన కాల్ డిస్కనెక్టింగ్ అని పడింది ఈగ అది రానే రాలేదు
కాల్ కనెక్ట్ కానీ అప్పుడు రీఫ్రెష్ చేస్తే మళ్ళీ ఏ ఇంకో కాల్ అంటే కాల్ కౌంట లోకి రాదు కాని ఇంకో కాల్ మాట్లాడికి అవు
ఆ అంటే ఉంది ఒక చ కాల్ చాయిస్ ఉంది ఒక కాల్ చాయిస్ పోయింది ఒకటి ఉంది
హ్మ్ హ్మ ఇంకా అటు వాతావరణం ఎట్లున్నది
ఇంక కొంచం మబ్బులు మబ్బులు ఉంది సిస్టర్ ఇక్కడ
అవునా సేమ్ ఇటు కూడా అలానే ఉంది మబ్బు మబ్బు కొంచ కొంచెం ఎండ కోడుతుంది కొంచెం వాన కుడుస్తుంది వాన లాగ ఉంది మబ్బుగ్ ఎందుకంటే ఊర్లలో ఇంకా వేరుంటది కదా
అదే అసలు ఏం కావు సమ్మర్ ఎక్కువ స్టార్ట్ అయ్యే ముందట
ఇగ సమ్మర్ అని అంటే ఇప్పుడు కొంచెం పండగ కదా సిస్టర్ అందుకని సప్ పండగ టైం కాబటి యుగాదికి ఇట్లనే పడతాది అంటా
అదే కొత్త సంవత్సరం వానలు అని అంటారు కదా
ఉమ్ అదే మళ్ళి ఊరు ఊర్లోల్లో సైడ్ అయితే చానా ఉంటా టాది ఇంకా ఎలా అని అంటే ఈ చెట్లు ఉండడం వల్ల యాసిడ్ రెయిన్స్ అనేటి అంటే కొంచెం నార్మల్ గా వర్షాలు బడతాయి కదా
ఆ
ఊహూ
ఇంకా సిస్టర్
ఊ ఇంకా చెప్పు ఉగాది ఎలా జరుపుకున్నారు మ
లేదు సిస్టర్ మరీ అంత జరుపుకోలే నాకూ మా బాబుది పోయి నాకొచ్చింది జలుబు ఓపిక లేదు
అయ్యో హాస్పెటల్ ఎల్లక పోయారు మరి
అంటే ఇప్పుడు సి సెక్షన్ అయ్యింది గా సిస్టర్ ఎక్కువ మెడిసిన్ వాడొద్దు కదా ఇంజెక్షన్స్ అవి
ఉ ఊ అవును
అందుకని
ఊ
మరి మ్యారేజ్ ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారు
హుమ్ మ్యారేజ్ అంటే ఇంకా టైం ఉంది జాబ్ లో సే జాబ్ రావాలి సెటిల్ కావాలి అయిన తర్త ఒక వన్ ఇయర్ కి
మ్యార్ అయిన తర్వాత కంటన్యూ చేస్తారా సిస్టర్
జాబ్ ఆ
ఊ
ఉమ్ చేస్తా జాబ్ కంటిన్యూ చేసినోన్నే చేసుకుంటా ఎందుకంటే మ ఇప్పుడు ఇంత చదువుకోని మనము అంతా ఎందుకు ఇప్పుడు నా ఎగ్జామ్ ఫీజే సెవెంటీ ఫైవ్ థౌజండ్ నేను ఏం పనిలేకే చదవ ట్లే కదా ఫ్యూచర్ బావుండాలి అనేసే కుంటున్నా అట్లాంటిది నా జాబ్ ఏ వద్దు నువ్వు వద్దు అని చెప్తా
వాళ్ళ శాలరీ మీద కూడా ఆధారపడి ఉండ మనకంటూ మన సొంతంగా ఆ సొంతంగా చేస్ కుంటే మనల్ని మనం ఒక మాట కూడా అనడానికి ఉండదు నేను తెస్తున్నా నేను పెడుతున్నా అని అలాంటి
అనే వాళ్ళ ప్పేస్తే పడే బదులు మన కాళ్ళ మీద మనం నిల్చోనే వాళ్ళకే ఇంకో రూపాయి ఎక్కువ ఇచ్చినామ అని అనుకో అట్లాంటిది పర్లేదులే అని టరు అదే ఇగ వాళ్ళు పెట్టేది తింటా ఉంటే కూర్చుంటే వాళ్ళు కష్టంగా నువ్వు తినుకుంటూ కూర్చోని నేను చేసి పెట్టాలా అనే డైలాగ్స్ వస్తాయి సో అందుకని ఇప్పుడు ఇంత చదువుకొని మనం ఎందుకు ఉండాలి జాబ్ చేస్తూనే ఉండాలి నేను జాబ్ చేస్తా నీకు ఇష్టం లేకపోతే నువ్వే దొబ్బేయ్ అని చెప్తా
ఫస్టే మాట్లాడుకోండి సిస్టర్ అది
ఉమ్ అంతే జాబు చేస్తాము ఇంట్లో కూర్చోవడం మన వల్ల ఉండదు ఊకే ఏం కూర్చుంటాం ఇం ట్లో నాలుగు గోడల మధ్య చిన్నప్పటి నుం నాలుగు గోడల న్నట్టే ఉంటది లైఫ్
మ్
న ఒక కాలేజ్ ఇల్లు కాలేజీ ఇల్లు నేను ఎవ్వరు రిలేటివ్స్ ఇంటికి కూడా వెళ్ళాను అసలు
మ్
జాబ్ లైఫ్ వేరు ఇంట్లో ఉన్న లైఫ్ వేరు
అవును ఇక మ్యారేజ్ అయినంకా మ్యారిడ్ లైఫ్ వేరే ఉంటది
మ్ అంతే అవును ఇక మ్యారేజ్ లైఫ్ అంట ఇక మ్యారేజ్ ఎట్టుకున్నా తప్పదు ఆడేది బిఫోరే కొంచెం ఇంత ప్రశా శాంతాంగుండి అప్పుడు చేసుకోవాలి ఎందుకంటే అప్పుడు మళ్ళీ టెన్షన్స్ సరిపోతాయి వాళ్ళని చూసుకోవడం పీల్లని చూసుకోవడం వాళ్ళుచ్చి మాట్లాడుతా ఉంటారు వీళ్ళు వచ్చి మాట్లాడుతా ఉంటారు ఏదో ఒకటి క్వశ్చన్ చేస్తా ఉంటారు ఇంకా మీకు బతుకమ్మ పండగా అంటే ఇష్టమా
ఆ
ఊరికెళ్లార మరి బతుకమ్మ పండక్కి
నో సిస్టర్ అప్పుడు అంటే అప్పుడు నాకు ప్రెగ్నెన్సీ ఉంది సెవ్ ఎయిట్ మంత్
తను ఇంకా అప్పటికి అసలు చేసుకోనికి రాదేమో అంటే అప్పుడు బతుకమ్మని మ్ తేవద్దు అని అంటారు కదా
ఆ అ చే అంటే అట్లా ఏమిండదు కాని బతుకమ్మకి ఏముండ సిస్టర్ అట్లా లేదిగా ఇక్కడే ఉండ
బతుకమ్మ అంటే ఇక బతుకమ్మ కూడా ఆడపిల్లనే కాబట్టి మనకు ఇంకా అంత పెద్దగా ఏమి ఉండదు లెండి
రా బతుకమ్మకి ఏం అట్లుండదు ఇగ
అదే కానీ మన తెలంగాణ మ్ అదే కానీ తెలంగాణలో అసలు బతుకమ్మ పండుగ అంటేనే ఫేమస్ మళ్ళీ వోతే ఎందుకండి చి చిన్ననాటి జ్ఞాపకాలు చిన్ వాళ్ళు స్నేహితులు అందరూ వస్తా ఉండారు స్కూల్ పోయి అందరం అక్కడే కలుస్తాము
అవును అసలు ఫేమస్ మొత్తం మనకి తెల బతుకమ్మనే మనకు అసలు పెద్ద పండగ అయింది
అదే బతుకమ్మ వచ్చేసి తెలంగాణలో ఫేమస్ ఆంధ్ర లో
సంక్రాంతి ఫేమస్ ఆంధ్రాలో సంక్రాంతి త్రీ డేస్ ఇక్కడ మనకి ట్వెల్వ్ డేస్ ఇది ఫేమస్
మ్ అదే బాగుంటాయి ఇంకా మన దగ్గరనే బాగుంటది
కనీ ఆంధ్ర సైడు ఆ ఆ తొమ్మిది రోజులు బతుకమ్మలు పేర్చుడు డ్యాన్స్ లేసుడు
ఇగా రకరకాల పూలన్న వచ్చి పేవడం బతుకమ్మని మన్షా ఎంత ముద్దుగు ఉంటది బతుకమ్మ అసల్ నిజంగా చాలా బా అనిపిస్తుంది నాకు బతుకమ్మ పండగ అంటే
బతుకమ్మ పండకే వస్తారు ఇంటి ఊర్లల్లోకి
ఉమ్ అవును ఏక ఏక అత్తమా అంటే తప్పని సరిగా రావాల గదా
మ్మ్
సరే మరి మీరు చేస్తారా ఫోన్ ఓ థ్యాంక్ యూ